హలో
ప్పండి మా వాయిస్ వినబడుతుందా
హా వినిపిస్తుంది అండి
ఆ బాగున్నారండి ఆ క్లారిటీగా ఇనవడుతుందండి బాగున్నారండి ఆ మేము బాగున్నామండి మీ వాయిస్ బాగుందండి అవునండి
ఎంలెదండి ఇపుడే భోజ జనం అయ్యి అలా వాకింగ్ జేస్తు న్నమండి
కదండి మీకెమన్నా మెమోరీస్ ఉన్నాయా
అవునండి చాలా ఉన్నాయి ఆ లైఫ్ మరి మనకు తిరిగి రాద్
అవునవునండి ఆదైతే కరెక్ట్ అండి ఏం చేశారండీ కాలేజ్ లైఫ్ లొ
పిస్ దండి గురింన్ ఛీ అని
మీ వాస్ బ్రేక్ అయిందండి ఇప్పుడు అదే మెమొరీస్ ఏమేమి ఉన్నాయని అడుగు స్థానండి
ఆ ఒకటేం చెప్పాలండి ఎన్నో మెమొరీస్ న్నమాట మా కాలేజ్ లైఫ్ లో ఓన్లీ కాలేజే ఏ కాదం డి బాస్కెట్బాల్ అంటారా కబడ్డీ అంటారా ఎన్నో గేమ్స్ లో హు అవునండి బాస్కెట్ బాల్ మేము మోస్ట్ ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఆడామండి కంప్లీట్ డిగ్రీ మూడు సంవత్సరాలు డిగ్రీలో బాస్కెట్బాల్ లో పార్టిసిపేట్ చేశా అవునండి
అవునండి ఒక అమ్మాయి అయి ఉండి ఒక బాస్కెట్ బాల్ ఆడుతుందంటే అసలు నమ్మలేకపో అండి ఈ కాలంలో చాలా మంది అబ్బాయితే భయపడి, మళ్ళా తగులుతాయని చెప్పి, కొంచెం దూరం పెడుత్
మేము అబ్బాయిలతో కూడా ఆడే ఆడవాళ్ళమండి, అంటే అబ్బాయిలతో ఆడితే
మీరు మనుషులా, అవునలేండి
అబ్బాయిలతో ఆడితే వర్ మేం బా నేర్చుకోగలమని మా కోర్చ్, ఆడిపిచ్చేవాడండి. వాళ్ళు
అవునండి మీకు చాలా వంజోడు ఉన్నట్టు ఉన్నారు కదండి.
వాళ్ళ వల్ల మేము చాలా నేర్చుకున్నామండి, మేము అన్నా అన్నా అని పిలిచేవాళ్ళం. మన్ మాట
అవునండి ఎందుకండి మనిషి అన్నాక, కాదండి నేను నార్మల్గా అడుగుతా ఒగ అబ్బాయితో మాట్లాడేటప్పుడు, అమ్మాయిలు ఎందుకు అన్నా అని అని మాట్లాడతారు?
అంటే వాళ్ళని చూసిన తర్వాత మాకు ఫీల్ వచ్చిందండి.
ఫీజ్ కాదండి ఇప్పుడు సరే సరే అది కాదండి. ఇప్పుడు ప్ర
అది రాదండి అది ఎందుకు వస్తుంది, అది నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తానండి. మేము ఇంతవరకు వాళ్ళని తప్ప, ఇంత వరకు మేము ఆ ఐదు వంది అన్నయలను తప్ప, మనస్ఫూర్తిగా వేరే వాళ్లని అ అన్నయ్య అని పిలిచింది లేదండి.
అవునా అండి, అంటే ఐదు మంది ఉన్నారండి మీ దాంట్లో?
ఆ అండి ఐదు మంది ఉన్నారు. ఎం చక్క వాళ్ళతోనే ఆడుకునే, అవునండి. బాస్కెట్బాల్ వాళ్ళు ఐదు మంది మేము ఐదు మంది ఉండేవ లమండి టీము, మెయిన్ టీము మాదే. ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉండే వాళ్ళు కాని వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ పోయేవాళ్ళండి
అవునండి కాదండి మెయిన్ టీమ్ అంటే మీకు మీరు అనుకుంటున్నార, వాళ్ళు లే మన్న చెప్పినారా, అవునా వాళ్లంటే, వాళ్లంటే ఎవరు రండి
అ ఆ కోచు వీళ్ళే మెయిన్ పేర్స్, వీళ్ళే ఆడాలి అని.
టారండి
ఆ అ మామూలేగాని కోచ్ తిడుతూ ఉంటాడు మేము ఆడాలి ఆడాలి అని ఆ ఇంకొకటి ఏంటంటే మేము కోచ్ కోచ్ దగ్గర కన్నా ఆ అన్నయ్యల దగ్గర మేము ఎక్కువ నేర్చుకున్నామండి హలో ఒక అన్న ఉండేవాడు ఒకన్న ఉండేవాడు చాలా బలవంతు తుడాన్న మాట నేను అన్నని డిఫెన్స్ వెళ్ళానండి ఒక అన్నయ్య ఉండేవాడు డిఫెన్స్ వెళ్ళానండి ఆడాలి అని ఒక్క గుద్దు గుద్దాడండి కింద పడిపోయాను ఆ అంత బలవంతులు ఆ
బలవంతుడు
పడి లేచిన మేము వాళ్ళ దగ్గరేళ్ళి ఆడుకునేవాళ్ళం అండి చెప్తున్నా కదండి కోచ్ దగ్గర కన్నా వాళ్ళ దగ్గరే మేము ఎక్కువ నేర్చుకున్నాం
అవునవునండి ఇప్పుడు ఒక అబ్బాయితో ఆడాలంటే అని వెనక ముందు ఆలోచిస్తారండి కానీ మీరు అంత కంఫర్ట్ గా ఆడు స్తున్నాంటే వాళ్ళ కూడా చాలా మంచోళ్లు ఉన్నట్టు ఉన్నారు కదండి
అది కూడా మేము వెంటనే ఆ అన్నయ్యల దగ్గర మేము కనెక్ట్ అవ్వలేదండి మేం దాదాపు ఒక ఐదు నెలలు టైమ్ తీసుకున్నాండి వాళ్ళు గ్రౌండ్ కు వచ్చే వాళ్ళ మేము గ్రౌండ్కి వెళ్ళాము మేము ముందంత మాట్లాడలేదండి
అవునవునండి కాదండి కాలంలో ఎట్లా అంటే తొందరగా ఒక అమ్మాయి అబ్బాయితో కలిసిపోదండి అబ్బాయిలే ఎక్కువ కలిసి చుభే ఇతే
అవును ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి వాళ్ళ దగ్గర వాళ్ళు చనువు తీసుకోవాలి వాళ్ళ మాట్లాడాలి అనే రకం కాదండి ఎందుకుల్లే ఈగోస్ అని కాదండి చను ముందు వాళ్ళ మైండ్ లో వీళ్ళ దగ్గర చనువు తీసుకోవాలా అనే థాట్ లే దు వాళ్ళ మైండ్ లో వాళ్ళు పాటిక వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు పాటి వాళ్ళు వెళిపోయేవాళ్ళు
అది అది అబ్బాయిల వ్యక్తిత్వం అండి
కొందరుకి మాత్రమే చెప్తున్న కద కొందరికి ఈ కాలం అట్ల తయారయిందండి ఎవడు పడితే వాడు
అవునండి అయిన చాలా మంచొళ్లు ఉన్నట్టు ఉన్నారు కదండి వాళ్ళు ఇప్పుడు ఒక మనిసీ వగా ఇప్పుడు ఒగ ఎగ్జాంపుల్ చెప్తాండి ఒక ప్లేస్ ఉంటదండి ఒక మనిషి ఫస్ట్ రోజు పోయినప్పుడు ఒగ ఎవరై గని తో మాట్లాడేతబుడు అంత మాట్లాలేరండి ఊరికే చూస్తర్ అంతే ఇంకొక రోజు పోతే కొంచం కె స్మైల్ ఇచ్చుకుంటారు ఇంకో రోజు పోతే ఏంది మీరు డైలీ వస్త చెప్పి మాట్ల ట్లాడతరు అట్లా మీరు ఫైవ్ మంత్స్ యినా ఇంకా మాట్లాడలేదంటే ఇంకా వాళ్ళు ఎంత గట్టిగున్నారో ఎంత మం చొల్లు అయ్యుంటారో
ఇంకొకటి ఏంటంటే అండి కాలేజ్ అయిపోయినాక గేమ్ అయిపోయినాక మేము ఇప్పుడు ఇప్పుడు వరకు మేం బాస్ కేట్ బల్ కూడా ఆడింది లేద డిగిరి పోయిన తర్వాత అయినా మా బాండ్ ఇంక ఇప్పుటిక ఉందండి మేం ఎక్కడైనా కలిస్తే ఏడు సంవత్సరలుయింది ఇప్పుడుకి ఏడు ఇది ఏడో సంవత్సరం అండి మేమ అందరం కలిసి ఉండటం ఎ ఎప్పుడైనా కలిస్తే మాకు వేరే లోకం ఉండదు ఇంక మేమే ఆడుకోవడం పడు కొడం ఇవే ఉండి మాకు వేరే వాళ్ళు అవస లేదు ఇంక ఆన్ త బావుంటాం అనమాట
మీ గ్యాంగ్ ను చూసి చాలా మంది కుళ్ళుకుంటారని నేను అభిప్రాయ పడుతున్నా అండి ఈ కాలంలో ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది ఎట్లుంటారంటే స్వార్థం అండి ఒకరి దెవరు పట్టించుకోరురు అవునండి అట్లా ఉండే సమయంలో మీరింత అవునండి అట్లా ప్రపంచంలో మీకు యాంగ్ ఉ అనిండి నేను నేను చెప్పేదికున్నా కొంచెం విినచ్చగద అట్లా ప్రపంచంలో మీలాంటి గ్యాంగ్ ఉండడం వల్ల చాలా కొంతమందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుండదండి
ఆ ఇంకొకటి ఏంటంటే అండి మా కోచ్ ఉన్నారు కదా మా కూర్చం ముందు చెప్పేవాళ్ళ మీర ఎందుకు మాట్లాడుకోరు ఎందుకు అని అనేవాడు మాకేం అనిపించలేదు మాకు మేం మాట్లాడాల అనిపించినప్పుడే మాట్లాడాము వచ్చిన వెంట అంట అన్నారు మీరు మాట్లాడుకోవాలి సేమ్ కాలజ సేమ్ బచ్నే వాళ కనిపించలేదు ఐదు నెలల తర్వాతే మేము మాట్లాడాం కానీ ఆ కోచ్ కోచ్ ని దూరం పెట్టలేదు కోచ్ మా అందరినీ మేము అ అంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్న తర్వాత చూసి తనకు జలస్ వచ్చింది అది తను ఓర్చుకోలేకపోయాడు చాలా విడదీయడానికి ట్రై చేశాడు నన్ను పక్కన పెట్టి
విది చేయడానికి ఎలా ట్రై చేశారండి
మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు స సప్రేట్ ఉండడి వాళ్లు సప్రేట్ ఉండడి ఇది మాట్లాడకూడదు గ్రౌండ్ లో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అవునండి చాలా సార్లు ఇది చాలా సార్లు జరిగిం చానా సార్లు ఫేస్ చేసాం అనమాట అన్నవాళ్ళు వచ్చేసి వాళ్ళ నేందుకు పట్టించుకుంటారు మనం ఏమన్నా తప్పు చేస్ తున్నామ్మా ఏం చెయ్యట్లేదు కదా
అది కరెక్టే తప్పు చేస్తే భయపడాలండి లేకుంటే జనగణమన అవునులేండి ఎ బెకుంటే అసలు మనం భయపడేదే అవసరం లేదండి
ఎన్ ఒకరే కాదండి ఎందరో ఏవేవో చేయడానికి ట్రై చేశారు కానీ మా బాండ్ మాత్రం ఎప్పుడు చెరిగి పోలేదండి ఇప్పుడు కూడా మేం ఫోన్ చేసుకుంటే హ్మ్ ఇంకా గంటలు గంటలండి ఒకరికొరు తిట్టు కోడం అర్చుకోడం నవ్వు
అవునాండి ఏమండి పనిఉండదా మీకి అవునాండి అవునాండి అవనవులే వీకెండ్స్ అయితే మాట్లాడుకోవచ్చుకదండి ఇప్పుడు నేను నార్మల్ గా వర్క్ టైమ్లోగిన అట్లా మాట్లాడతారని నేనంటాను అంటే పని ఉండదు కదాని కొంతమందికి అవునవునులెండ్డి అది కరెక్టే ఐన మీ బాండింగ్ బాగ గుందండి
అది అది చెరగదండి నా కాన్ఫిడెన్స్ ఏమంటే రేపు పొద్దు మా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినా మేము ఫ్యామిలీస్ తో కలుస్తామేమో అన్నంత ఫీలింగ్ వస్తుందండి నాకు
అవునండి ఇంకెందుకు కల్సరండీ ఇట్లా బాండింగ్ ఉన్నప్పుడు‌ కలుసుకోకుంటే మళ్ళా ఇంకా మీ బాండింగ్ కే అవమానం అవుతుందండి
అవును అదైతే గట్టిగ నమ్ముతానండి నేను
అవునఅండి ఏ ఎప్పుడైనా సరే స్వార్థంగా మాత్రం ఆలోచించొద్దండి
నా లైఫ్లో అండి ఇంత లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ మాకు ఎవ్వరితో లేదు మేము పది మంది పది నుంచి పన్నెండు మంది ఉ న్నామండి కలిస్తే మాత్రం ఇంక అయిపోయింది పక్కన వాళ్ళందరుూ మమ్మల్ నే చూస్తారు గంధర్ గో లం
అవునా
ఆ మేము రీసెంట్ గా అం డి ఆ ఒక ప్లేస్ లో పార్క్ వెళ్ళామండి ఎందుకు వెళ్ళామంటే అందరం లంచ్ ప్లాన్ చేసుకొని కూర్చొని ఆడుకుని తినేసి రావాలే ప్లాన్ చేసుకున్నామండి పోయినా నెల అండి ఎ ఆ రోజ్ చిందంటే ఒక రోజు మొత్తం గంటలో అయిపోయినట్టునంత ఫిలింగ్ వచ్చిందండి అవునండి ఊనో కట్స్ ఆడుకున్నాము పట్టుకుని ఆట ఆడుకున్నాము పార్క్ మొత్తం ఆ యూనో అంటే ఆడుకున్నాము ఎం చక్క ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం స్నాక్స్ తెచ్చుకున్నాము హోమ్ మేడ్ స్నాక్స్ అలా గడిపేేశామండి ఒక మినీ మినీ ట్రిప్ క వెళ్ళినట్టు లంఛ్ పాట్ లంచ అలా ప్లాన్ చేసుకున్నారు ఆ రోజు గంటలు అయిపోయినట్టుందండి డే మొత్తం
అహోహో ఏందండి మీ మెమరీస్ చాలా బాగున్నాయి కదండి అంటే కొంచెం వినడానికే మాకు ఇలా ఉందండి అంటే మనము ఆ గ్యాంగ్ లో మనము ఉంటే మనకి ఇంక ఎంత ఆనందం దక్కుతుంది మనం ఎంత ఆనందంగా ఉంటామో అని నాకు ం అవునవునండి అదే అండి అదే నేను అనుభవించకపోయినా జస్ట్ వింటుంటేనే నాకు ఇట్లా అనిపిస్తుంది ఇంక అనుభవిస్తే నేను ఏ విధంగా ఉ ను ఎంత ఆనందంలో ఉంటాం అని నాకు ఇప్పుడు తలుదరుస్తున్నాని అవునండి బ మీ మెమరీస్ అయితే బాగున్నాయంండి ఆ ఇందండి మాది అయిందండి థ్యాంక్ యూ అండి నే అడిగినందుకు మీ మెమరీస్ మొత్తం నా తో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి
ఓకే అండి ఓకే అండి ఉంటాము బాయ్